బేబీ కాల్
నే కా నీ సారా హమ్ తేరా ఆ ఇప్పుడు అందరు గ్రాండ్ వెడ్డింగ్ కావాలని అనుకుంటన్నారు ఎవరు ప్రీ వెడ్డింగ్ అనే ఇట్లా జరుగుత గ్రాండ్గా కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ అన్న కస్టమైజ్ చేయించుకొని వాడి
రం తీసుకుంటున్నారు ఆగు ఒకసారి రెండుగా తీసుకుంటా పెళ్ళి చీరలు అది రిసెప్షన్ లంచ్ రెండు లక్షలు మళ్ళీ మళ్ళీ మనం వెయ్యము సో అప్పుడు
చాలు గద ఇది చిన్నగలస ఆ మనం వేసుకున్న డ్రస్ బట్టి కొంచెం హై అయితే కొంచెం దానికి మించి ఇంకేం ఉండదు నిలుచుంటాం వస్తారు గిఫ్ట్ లు తర్వాత ఫోటోస్ అందరూ వస్తారు మ్ ఏమో అమ్మ ఏమి అర్ధంకాల ఒక లైక్ కొట్టిన అంతే ఆ లైక్
పోదాం పా
ఆ
ఎదేమైనా శఖి విడువను నిన్నే ఈ రోజు ఎటన్నా ఎంత ఒక కవైరీ చేయించుకోవాలా చేర్చలేమో నువ్వు ఎందుకు అమ్మాయిలే కనిపిస్తున్నారు మీ దాంట్లో అబ్బాయిలు కదా నువ్వు పెట్టుకోవాల సర్వనా బుక్ అయిపొయింది. ఒకవేళ సింగిల్ మెబి నేనా అదే ఆలోచనతో ఉండేదాన్ని. ఇప్పుడు కదా య య అబసొళ్ళుట్స్ మీకు ఎందుకు రాదు. మీ ధాంట్లో
అచ్చి గడ్గి బయిస అన్న పిళ్ళ కమి కదరా పళ్ళ కందుకు అఐనద ఆ ఆ
హలో ఇన్స్టాగ్రామ్ ఐ ఐమ్ ఆడేబుల్ టు యూ ఇఫ్ యూ ఆర్ లిస్టెనింగ్ మై వర్డ్స్ ప్లీస్ షేర్
నేనైతే నా రిక్వెస్ట్ వస్తే, మా నా రిక్వెస్ట్ వస్తే మాయకి ఇస్తా తీజయ రిక్వెస్ట్లుని చెప్పేసి. యాక్సెట్ చేయలేని నాకు ఓపిక ఉండదు. మేము కూడా ఉంటే ఉండేలేబా అని మా ఆయన కూడా పక్కన. అ
ఎ అంతే అయిన మయి మందు
ఏమ్ ఏ ఇ ప్రతి ఒక రీల్ లో అమ్మాయిలు ఉంటారు. లేదు అంటే జోడి గా ఉంటారు. సింగిల్ అబ్బాయిలు ఈ ఫోన్ పరండి ఈ ఫోన్ ఇచ్చాను ఒకసారి న ఇస్ల ఓపెన్ చేంది స్పె
ఏ చట్ట వచ్చలు మడికి
నా దాంట్లో అన్ని ఉన్నాయి చూడు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి నా దాంట్లో మెట్గాలవి ఎక్కువ చూస్తున్నాయి. ఈ మధ్య మెట్కల ప్ప అ వచ్చ నక్కలా బక్ స బక్ బక్ బక్ బ్యా ఉంట తీవర్లా కదా మదరలో
సరే పోయింగా నవీన్ గోల్డ మ పా అండ్ బాగుంటడు ఎవ నవీన్ గోల్డన్ బ బాగు
ఎని మినిట్స్ అయింది రా
అ మ్ నేను ఇంట్లో పడిను అనుకో మా పల్లవి నువ్వు పాడద్దోది నా అంటది ఎందుకే అంటే నువ్వు పాడితే నాకుందు కీచిపోయిన కొట్టలేకు ఉంటది నీ ముందర నా ద నీ ముందర నేను పూలు అయిపోతా నువ్వు పాడొద్దు అంటది అది ఒక రోజు స్నానం చేస్తావునిందే పాడుకుంటా అనింది అంటే బెడ్రూమ్దిి అట్ సైడ్దిి ఆ దగ్గర దగ్గరే ఉంటాయి ఆ పిలా పాడుతా అనింది ఏంది సాంగ్ ఎవరెవరో సాంగ్ అది ఆసాంగ్ అని కనుక్కోవడానికి నాకు ఎంతసేపు బట్టంది తెలుస లిరిక్స్ అయ లిరిక్స్ ఏనా విన్నట్టుందే అనుకుంట ఆలోచించిన సాంగ్ ఏంది ఈసాంగ్ ఎట్ట పాడుతుంది ఏంది ఏవనంటే సింగర్ గా పంపించండంటది ఇంగ నాకు నవ్వాలో ఏడ్వాలో ఏమ్ తెల్వద్ దానికి ఇన్ ట్రెస్ట్ ఉంటే జాబ్ చేస్తది లేకపోతే పెళ్లి చేస్తామ్ ఆ పిల్ల కి ఏమ్ ఇన్ ట్రెస్ట్ నాకు ముక్క రాదు న మాటిని మేకప్ నేర్పించండి కవును బక్కగా ఉంటుంది బ్లడ్ ఎంత ఉందో దెల్సా సిక్స్ పాయింట్స్ ఉంది అందుకేదు అంత చికెన్ తిందు ఎగ్ తిందు పాలు తాగదు పాలు తాగదు మటన్ తిందు పెరుగుదిందు అయన్ని ఏందిందు ఇంగా అన్ని కూరగాయలు అయన్ని తెచ్చి పెడతానుంటిమి బీట్రూట్ తెచ్చి రోజు జూస్ గ్రేప్ తెచ్చి బాయిల్ జూస్
అ
ఏయ్ కాదు
కట్ చేసినవా పప్పా లేదు రా ఎయిట్ మినేట్సే పోదాంప అటే ఇంకో కామే ఆ
తెల్ల గుంటది ఒక విం త జోడింది
ఈ సాంగే కాదు మంచి మంచిగా గోపికమ్మ సాంగ్ ఈ ఇదో ఇది ఆ ఏంది ఈ సాంగ్ తెల్సు సాంగ్స్ ఏమేం మహేష్ బాబు సాంగ్ అతడు లో సాంగ్ మీతో చెప్పన ఆ సాంగ్ లో ఫీమెల్ కూడా పాడింది ఆమె
రాత్రి వరకు తెలువదు తెలుసు అ అ మల్లీ మళ్ళీ తెలు నమ్ముతాడో
మ్ముతాడో
శశి కేసెస్ తీసుకున్నారు పోండి ఊపుకుంటా తీ అ అ
నువ్వైన లేట్ గా వస్తావు
అయిన అని చెప్పు మహా అయితే టూ త్రీ నీకు పౌండ్ అవ్వలేదని చెప్పు
పొంగ
చ
మా రూమ్ కీ ఇచ్చెయ్
దా బాగుంటది కొంచం కోసన్ని ఎంతా అంతా అరే టైమ్ ఏందిరా